హలో
వెళ్లలెద్ దా మీరింకా
వెళ్ళాలి మా అక్క ఫోన్ చేస్త అప్పుడు వెళ్తా పోతా లెవెన్ థర్టీ అలా ఊ ఒకవేళ నేను వచ్చే ఈవినింగ్ ఫార్టీకిి అయితే తెస్తాను లేట్ కాకుండా ఎందుకంటే అట్లాగాదు హ మా అక్క జల్దీ జల్ది పెడితే తేలేను ఎందుకంటే మా అక్కకి ఎగ్జామ్ అయిపోయితే సిక్స్కిి
ఆ ఎవరికీ ఓక్ కే మాకేం వద్దు నిద్రోస్సుంది నాకు వేయి నిదరస్తుంది నాకు ఆకలయితాంది.
రాత్రి అంతా నిద్ర పోయిండు మళ్ళీ ఇప్పుడు నిద్రస్తుందంట.
చేస్సాంది. ఆ ఏంది ఫోన్ చూస్తున్నాగా కళ్ళు మూసుక పోతుంది రెండోదలు వేయాలండి ముగ్గురకి అ వడ్డి కా బీర్ కి ఉ నువ్వు ఏందొ పిలవాల బిర్ అంట ఆదంట ఇదంట
ఇందాక నన్న అడిగినాడు
అయ్యోయ్యో ఎంత కష్టాల్లో ఉంటే చెప్ప వేస్తావా అమ్మో నా ఫస్ట్ అమ్మాయి బ్రేక్ప్ అయిందంట ఏమో తెలి ఇది బ్రే చెప్పేస్ నాకని అడుగుతున్నది అ ఫోన్ తీసుకున్నావ
ఏ ఫోన్ యి అడుకొండి
కాలేజ్ ఎంది క్లాస్ ఎందొ చ్చి చి చి ఆకలైపోతుంది బ్రేకప్ అయింది బాధలో అది స టి న్ ఎ గా నేత్రానందమ ఏన్ మంగ
సార్ వ స్తే సార్ ని పర్మిషన్ అడగాలి సార్ వ స్తే సార్ ని పర్మిషన్ అడగాలి
తున్నారు తా అ
వస్తే పర్మిషన్ అడగాలి అన్న వస్తున్నారు అని చెప్పలే
పర్మిషన్ అడిగి వెళ్తావా కాలేజ్ దగ్గర కి వస్తదా అక్క ఉమేగు ఒక్కదానివే పో వస్తావా భయంయేయదు
ఏం భయం మన నెల్లూరే గా
అబ్బో మనదేనా ఎంత పెట్టికొన్నావు అ నేను చెప్పద్దు రా అమ్మాయి
పెట్లా
డైరెక్ట్ వచ్చిందా అది నేను నా మ్యాథ్స్ నోట్స్ మర్చిపోయి వచ్చా మ్యాథ్స్ నోట్స్. హ్మ్మ్ మ్యాథ్స్ నోట్స్ మర్చిపోయి వచ్చా నాది నాది ఆ. నీది నేను ఎప్పుడు తీసుకున్నా అసలు
అంజలి తీసుకున్నది నాది
మళ్ళ ఆ అమ్మాయి మర్చిపోయిందో తెచ్చిందో అమ్మాయికే తెలియాలీ ఇవాళ నేను క్లాసు బుక్స్ కూడా తెచ్చిందంటే నీ తెచ్చి అవును కదా నువ్వు తప్పించుకుంటున్నావు. నన్ను పట్టించుకోదు ఏమో అని అయినా ఏం ఫరక్ పడదు ఎందుకంటే చెప్పిన అన్ని నువ్వు చేసేస్తావు కాబట్టి మేము చేయం కాబట్టి మాకు ఫరక్ పడదు. ఆ
ఆపమ్మ
మీకోసమే
హా హా
ఎవరు నార్మల్ గా మాట్లాడుతాండ్రు ఎవరు దీంట్లో మాట్లాడుతాండ్రో అర్థం కావట్లేదంట అంజలికి హ్మ్మ్.
మే అది ఇంకా నీ కళ్త ఇంకా నైనే మేనా అది నిన్న నిన్న ఒక కాలే చేసిండేది
ఏవంత అమ్మా నీకు ఫోన్ మేలంత ఇచ్చా ఫోన్ అంటే అంతా పిచ్చా ఆ
ఏమ
ఫోన్ అంటే అంత పిచ్చా నీకు
ఎందుకు మాట్లాడినవు
మరి ఈ జేసిస్తే అయిపోతది కదా ఈ పక్ పక్కన పెట్టి ఫోన్ ను చూస్తన్నా అంటే అంత పిచ్చి కాకపోతే
నిన్న కొరీయా సిరీస్ చూసి
నాకు పోను ఇంట్రెస్ట్ రావట్లే ఇలా యూట్యూబ్ లోకి వెళ్లి షార్ట్స్ చూస్తాన్న
ఉ
ఊ నేను మూవీ చూడాలి విత్ లవ్ చూడాలి బాగుందంట అందరు రేటింగ్ ఫైవ్ రేటింగ్ ఇస్తున్నారు ఆ మూవీకి నిన్న చేశా చేశా ల్యాబ్ లో చూసాను అది చూడాలి ఇంట్రెస్ట్ రావాలి అంటే చూ సర్లే ఈవినింగ్ ఇంకేం
ఫైవ్ మినిట్స్
తలకాయ తలకాయ నొప్పి యాడ ఇంకా త్రీ ఉన్నాయి తలకాయ నో తెలుసా తూగు వత్తుంది
రేపు రేపు ఈ రోజు చేస్తా నేను
ఈ రోజు కంప్లీట్ చేసేయ్యాలీ నేను
హు
హు
రేపటికో రెండున్నా ఏం కాదు చేసేచ్చుకోవచ్చు ఈ రోజు ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తా
ఏలా చేస్తావ్ అలా ఎలా చేస్తావ్
చేస్తా వచ్చిన వస్తాను కదా మరి నైట్కి ఆ ఇదే పని వెట్కుంటా
ఇంకెవర్తొ ఫోన్ మాట్లాడవా, ఇంకెవర్తొ మాట్లాడవా ఏవి, డిషుం డిషుం మా ఆ, డిషుం డిషుం మ ఆ
ఉ
డిషుం డిషుం మా
ఎందుకు డిషుం డిషుం
అథ్థం కాల
డిషుం డిషుం ఎందుకు
ఇంగా ఎవరితో మాట్లాన్నన్. ంటన్నావ్ కద అంద్
ఎ
హు నిద్రరొస్సుందా, ఆవలిస్సున్నావు అబ్బో ఉ
మా అక్క కూడా మార్నింగ్, రీచ్ అయ్యాక ఫోన్ చేయమన్ నేన్ చెప్ ప్పినింటి నిన్న ఆ ఇంగా నే పడుకొనుంటా అనేసెసి చెయ్ లేదంట మెసేజ్ బెట్టినింది. హు నేన్ పడు కోనుంటే ఇంకెందు డిస్టర్బ్ చేయడం అనేసేసి, చేయలేదంట జస్ట్ మెసేజ్ పె రిప్లే ఇస్సే చేద్దాం అనుకుంది నేనేమో నెట్ ఆఫ్ చేస్ పడుకున్న నైట్ మార్నింగ్ లేసి చూసా మాక్క మెసేజ్జె నదె
నేం గుడ్స్ కి రిప్లే ఇచ్చ నేమిస అల్లేసవా
ఊర్కె అట్ల అల్లేస్ ఛీర్రాక్గా ఉంది నాకే
ఎంగయ్యో సగం హేర్ వదిలేసావ. ఎవరెస్తారు జడని
నేనే ఊర్ పైంగ్ ఎంగేజ్ ఉ యాదో ఇట్ అట్ల వేస్కొం పోతా
తట్టెస్కొని బొతావ
ఊరికే వేసుకుంటా కదా ఇంకేం ఎవరు చూస్తారు
ఎవరు ఎవరు ఉన్నారలే చూడడానికి తనికి మనకి
ఆ ఏంటి హలో ఏంటిమ్మా ఏంది ఇనిపిలా
అ
వాయిస్ బ్రేక్ అవుతుంది ఏం వినిపియడం లేదు లైన్ కట్ అయింది ఎయిట్ మినిట్స్ థర్టీ సెకండ్స్
ఫ్రెండ్స్ అది కూడా ఒక లెక్క ఎవరు లేనప్పుడు పోడమే
ఇప్పుడా బయటిక పోదా మీరి ఆ సార్ యాడికిపోయినాడో ఏమో ఇప్పుడు ఆయప్పని వెతుక్కోల ఆ
పెర్మిషన్ తెచ్చుకోవాలి కదా పెద్ద కష్టమే వచ్చింది
ఏంటిది ఏంటి
ఏం కాదు ఏం కాదు పక్కన అయింది
తెలుసు
మనీ ఏపీయాల
ఏ పియాలనుకున్నా హలో హూ నాకెందో ఎట్ట ఉంది
టూ థర్టీ సెకండ్స్ అమ్మా నా గసలు ఓపికే లేదు మాట్లా నీ కూడా
యాడికి పోయింది కట్ చెయ్యబాకా కట్ చెయ్యబాకా కట్ చెయ్యకఏ పడిపో పడిపో రూమ్కి తీసుకుపోతా హలో
పడిపోతనేమో తెలిదు చెప్పలేం
పడిపోతే ఏట్లమాయ్ మనం బయటికి వెళ్ళాలి అసలే
ఆ బయటి పోవాలి అసలే
ఆ కాజేసేయ్ కాజేసేయ్ ఇంకా
మాయ్ ఉండుండు టూ మినిట్స్ ఉండు కరెక్ట్ టెన్ అంటే టెన్నే కాదు మాయ్ ఉండు
సరే ఓడివిగూడ థర్టీ